హలో
ఆ బ్రో నమస్తే
ఆ నమస్తే బాగున్నారా అండి
ఆ బాగున్నా అండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నారండి
ఆ ప్రస్తుతానికయితే ఉద్యోగం తెచ్చుకున్న వోళ్ళ శిక్షణ లో ఉన్నా అండి మీర మీరెలా ఉన్నారండి
నేను ప్రజెంట్ అయితే ఉద్యోగం అంటూ ఏం లేదు ఐమ్ సెల్ఫ్ ఎంప్లాయ అండి మనం
ఆ సెల్ఫ్ ఎంప్లాయిడా ఓకే ఓకే ఏం చదువుకున్నారండి
నేను డిగ్రీలోనే డిస్క్ కంటిన్యూ అండి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల
ఆహా
మీరండి
హా నేను నేను డిగ్రీలో డిస్కాంటిన్యూ అయ్యానండి
ఉం
కాకపోతే ఆ ఒక ఐడియా ద్వారా ఒక కంపెనీలో ప్రస్తుతానికి చేస్తున్నాను అండి ఉద్యోగం
హు హామ్ అంటే ఎక్కడ మన అంటే ఎక్కడ ప్రోపర్లా ఏ ప్రోపర్లా చేస్తున్నారు మీరు
ఆ మేము ప్రాంతం వచ్చేసి హైదరాబాద్లో చేస్తున్నాం అండి నేను
లోక లేనా
ఆ హైదరాబాద్ అండి అవునండి
ఉహు అంటే నీ వస అంటే పా పర్మనెంట్ హైదరాబాద్ ఏనా లేపోతే పక్కన ఎక్కడన్న
పక్కన ప్రాంతం అండి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నానండి
హూ హమ్ ఉద్యోగం కోసం పర్పస్ లో అక్కడ జాబ్ కోసం వచ్చారు హైదరాబాద్ అంటే మాక్సిమం నా బ్యాచ్లో అందరూ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు డ్రైవింగ్ చేస్త డ్రైవింగ్ ఫీల్డ్ ఒక మా ఉ టెన్ మెంబెర్స్ ఫైవ్ మెంబెర్స్ ఊర్లో సెటిల్ అయినం మొత్తం హైదరాబాదులో సెటిల్ అయినారూ మా వొళ్ళు మొత్తం
అవునా అండి
ఉమ్ తిన్నారా అండి మీరు
ఆ తిన్నామండి మీరు తిన్నారా అండి
తిన్నా అండి ఏం కర్రీ చేశారు అంటే మీరు బ్యాచ్లరా ఫ్యామ్ లేక్పోతే మ్యారేజ్ పర్సన్ ఆ
ఆ బ్యాచ్లరే అండి
మ్ హు మరి చేస్కో పోయిన్లు మ్యారీజేసెస్ జాబ్ అంటున్నారు మరే కథల్కే
ఆహ్ ఇది ఈ మధ్య కాలమే ఒచ్చిందండి ప్లసు శిక్షణలో తక్కువక్ తక్